సున్నం
ఏం చేస్తున్నవే?
ఏముం ది ఏం లేదు. ఏం లేదే తిన్నా. నువ్వు?
హాయ్
తిన్ననే నువ్వు?
అదైపు ఇప్పుడే ఉండే ఎం లే ఇంకా
మనం చేసిన కర్రీ ఏమైనా తిన్నదా మేడం. ఆ
తిన్నది.
ఎట్లుంది అంటా?
ఆ తిన్నది ఆమె బావుంది అంది.
వచ్చిన్లా మమ్మీ వాళ్ళు తాతయాకి ఎలా ఉందం ట ఆవిరిగద్ ఆవిరి హలో హలో
ఆమాకి మంచిగానే ఉంద అటనే తప్పే మానమేది
నీ వాయిస్సు కట్ అవుతుంది
ఇప్పుడే ఇప్పుడు ఓకేనా
హమ్
అంటంది అమ్మమ్మ వాళ్ళు వస్తున్న ఆన్నారు ఇంకా రాలేదని చుత్తన్నా బయటికి వెళ్ళి
మ్మ్ హు మ్మ్ కమరి వేసుకోవాలి వేసారా
ఆ లేదే
వై
అయ్యే చేయలేమే ఎందుకంటే మళ్ళీ హలో
నీ వాయస్సు కట్ అవుతుంది
ఇప్పుడు వినిపిస్తుందా
ఆ సగం సగం కట్ అవుతుంది మళ్ళ మధ్యల
ఇప్పుడు ఆ ఇక్కడ సిగ్నల్ రావట్లేదు అస్సలు సిగ్నల్ రాట్లే
మ్మ్
ఆ ఆ
సరేకనీ నా నావి బ్లూ శారీకి జువెలరీ ఏం సెట్ అవుతుది చెప్పు కలరు
నావి బ్లూ ఏ కలరే
అ సర నావిబ్లూ కలర్ ఏం ఆ జ్యూవెర ఏం సెట్ అయితది ఇయర్ రింగ్స్ అని
సిల్వర్ సిల్వర్
సిల్వర్ అంటావా వైట్ వద్దా మరి వైట్ వస్తున్నాయి ఓకే కాని సిల్వర్ అది కుందనం వచ్చేసి కింద వైట్ వస్తున్నాయి ఏం కాదా అట్లా
ఆ ఎమ్ గాదు
ఒకాస్ నువ్ చూసి పంపవే నాకు
ఏందే
హెవీగానే పంపు హెవీ గానే పంపు
హెవి హెవీగా కావాలా
ఆ ఆ
హెవీగా అంటే అదే కలరు నావి బ్లూ బ్లౌజు
సేమ్ అదే ఫుల్ వర్క్ కూడాది
అవునా తర్వాత స్క్రీన్ షాట్ పెట్ తెరన్ జూతా
ఆ సరే ఇగో ఆల్రడి ఇప్పుడు చేసింది చేస్తే దే మనకు మీషో లో చుపి నప్పుడు ఆ నావి బ్లూ కలర్ కనిపించింది నాకు ఇంటికి వచ్చినాక చూస్త వచ్చేసి తిక్ గ్రీను చాలా డార్క్ మన ఆకులు ఉండవా ఆకులు ముదిరినాక ఎట్లయితే
ఆ ఆ
ఆ కలరు అమ్మా అని చెప్పేసి మళ్ళా రి రివర్స్ పెట్టినా
రిటర్న్ పెట్టేసినావ ఇక
రిటర్న్ పిటిషన్ వాళ్ళ వచ్చ తీసుకువెనర్ నా కూడా అమౌం సెండ్ అయిో
కాదే మొన్న మొన్నొకటి ఈద్ అదే అంనికి బుక్ చేసిండు
దానికే కే చేసినవీ వచ్చినాయి ఆ సార్కిీ తీస్ రగ మళ నా దగ్గ మనీ ఉంటే కర్చ ర్చయిపోతాయి కదా మళ్ళి తీసుకొని పెట్టు కుంటే బ్యాంగిల్స్ నావిబు క్ కలర్ దొరికినాయి ఇక జువెలరీ ఏం సెట్ అవుతుంది ఏమ అర్ధం కావట్లేదు గాజులు కూడా సూపర్ ఉన్నాయి్
నాకు తర్వాతకి ఒకసారి ఫోటో పెడు నా వీడియో తర్వాత ఏం సెలెక్ట్ పె చూద్ద చద్ద
ఉమ్
హలో ఎందుకా అ అంటే దేనికి ఎప్పుడు బర్త్డేకా
బర్త్డే ఇక్కడ ఇక్కడ ఉంది అక్టోబర్ లో ఉంటే ఆహా ఇప్పుడు వాడికి ఎట్లయినా నాకు అమౌంట్ రివర్స్ వచ్చేసినయి ఎంత నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు
అంటే ఇక ఫైవ్ హండ్రెడ్ అనుకో అది ఫోర్ ఫిఫ్టీ
న్న దగ్గర ఉంటే ఖర్చయిపోతుది ఇ వీటికే తీసుకొని పెట్టుకుంటే బే బాధ ఉండదని బ్యాంగిల్స్తోర్ ఇక్కడ మీషోలో నావీ బ్లో సూపర్ ఉన్నాయి అవి అవి తీసుకుంటా ఓు జ్యూవలరీ ఒకటే దొరకట్లేదు ఏం అంటే కలర్ చూస్తే కలర్స్ నావీ బ్లూ అసలుకి ఏం లేదు సింపుల్ గా ఉన్నది అంటే నెక్ నెక్లెస్ బాగుండది బట్ ఇయర్ రింగ్స్ చిన్నగా ఉన్నాయి నాకు ఇయ రంగ్స్ పెద్దగా ఉండాలి ఆ ఆ ఇయరింగ్స్ నాకు పెద్ద యితేన సూట్ అయితే చిన్నైంది నాకు నచ్చట్లే అట్లా
కా సెట్ ఉంటాంది కదా న సెట్ వైజ్ ఉంటాయి కదా అట్లా బుక్ చేసుకోపోయినా హలో